హలో హాయ్ బావున్నారా
ఆ బాగున్నా మేడం మీరు బాగున్నారా
ఆ బాగున్నా ఏం చేస్తున్నరు డిన్నారైంద
ఆ జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయ్యింది మేడ్
ఏంటి స్పెషల్ మరి ఈరోజు
డు దీన్ని ఏమంటరు సాంబార్ మీది
మాదోచ్చేసి బెండకాయ పులుసు అది బెండకాయ సాంబార్ అంటారు కదా
బెండకాయ సాంబ అంటే సాంబార్లో వేసుకుంటారు కదా బెండకాయ
ఏ బెం బెండకాయ సాంబార్ లా కూడా లాగా కూడా చేస్తారు అంటే పప్పు వేసి సేమ్ సాంబార్ లానే ఓన్లీ బెండకాయ తోటే చేస్తారు బాగుంటుంది బెండకాయ ఫ్లేవర్ తో
మీకు చేయోచ్చా
ఆ చేయ్యోచ్చు ఒక టూ టైమ్స్ అట్లా చేసాను
ఎలా చేస్తారు ఒకసారి చెప్తారా మేం కూడా ట్రై చేస్తం
ఆహా అ ఓకే నేను చెప్తాను
ఉమ్ చెప్పండి మేడ్
ఆ క్యాజ్వల్గా అమ్ ఆ పప్పునే బాయిల్ చేసుకోవాలి కుక్కర్లో పు బెండకాయని కొంచెం ఒక ఫింగర్ అంతా అంటే చిన్నా ఒక టూ ఇంచెస్ కట్ చేసుకోవాలి
ఏది లేడీస్ ఫింగర్ని ఆ
ఉమ్ మ్ ఉమ్
బెండకాయ్
ఆ కట్ చేసుకున్న తర్వాత ఆ దాన్ని పప్పు బాయిల్ చేస్తారు కదా
అవును
బాయిల్ చేసిన పప్పుని
ఉమ్
పక్కన పెట్టేసుకొని ఫస్ట్ ఒక గిన్నెలో ఆయిల్ ఏసుకొని దాంట్లో పోపు దినుసులు ఉంటాయి గా జీరా ఆవాలు ఆనియన్, పచ్చిమిర్చి, టామాటో బెండకాయలు ఇగ మీకు నచ్చిన క్వాంటిటీలో తీసుకోండి కొంతమంది జిగురుగా ఉంటుందని చెప్పేసి బెండకాయల్ను లైట్ ట్గా ఫ్రై చేస్తారు ఆయిల్లో
మళ్ళీ కడుకున్నా కూడా అంత అటుకో అతుక్కపోతా ఉంది అట్ల ఆ టైపే కదా
అదే కొంతమందికి అది మన ఆప్షనల్ కొంతమందాల తారు కొంతమంది ఇలా చేస్తారు, చేసుకున్న తర్వాత ఇవి రో రోస్ట్ అయితై కదా ఆనియన్, పచ్చిమిర్చి టమాటో పోపుదినుసులు ఇవన్నీ కొంచెం కరివేపాకు కొత్తిమీరు కూడా వేసుకోవాలి వేసుకున్నాక ఈ రోస్ చేసినారు రోస్ట్ చేయని బెండి అయితే వేసుకోవాలి వేసుకున్నంక కొంచెం మంచిగా ఒక టూ మినిట్స్ మరి ఎక్కువ కూడా కాదు టూ మినిట్స్ అట్ల మగ్గిన తర్వాత ఈ ఇందులో కొంచెం చింత పులుసు పోసుకోవాలి బెండకాయల దాంట్లోనే చింత పులుసు, అంటే బాగా పులుపు కాదు మనం సాంబార్ కి ఎంత క్వాంటిటీ పోసుకుంటామో ఇట్లా పోసుకొని ఆ వాటర్ అనేది మన కన్సిస్టెన్సీని బట్టి ఆడ్ చేసుకోవాలి కొంచం ఒక పొంగు రావాలి పొంగు ఒచ్చిన తర్వాత సిమ్ లో పెట్టి అందులో సాంబార్ పౌడర్ కారం ఉమ్ ఉప్పు ఇగ కొంతమంది ధనియా పౌడర్ కూడా ఏస్తరు అది యువర్ విష్
ఉమ్ అంటే అది ఏసుకుంటేనే ఫ్లేవర్ బాగుంటదా లేకపో తే వేసుకున్నా ఏసుకోకపోయినా సేమ్ అదే ఫ్లేవర్ ఉంటదా
సాంబార్ పొడి ఏస్తం కాబట్టి పెద్ద ఫరక్ ఏం బడదు బానే ఉం
ఊమ్ ఓకే
ఆ తర్వాత ఈ పప్పును మ్యాష్ చేసుకుంటము మ మ్యాష్ చేసుకోవాలి మ్యాష్ చేసుకున్న పప్పును మొత్తం కొంచెం వాటర్ ఏసీ లిక్విడ్ లిక్విడ్ చేసి అందులో పొయ్యాలి పోసిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మధ్య మరగనివ్వాలి
మరిగిన తర్వాత నార్మల్ సాంబార్కి ఎట్లాంటి తాలింపు వేస్తామో అట్లానే తాలింపు వేస్ కోవాలి కరివేపాకు ప్యాన్ బెట్టి ఆ పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు కొత్తిమీరిగ యువర్ విష్ వేసుకుని కొంచెం ఇంగువ గుడా వేసుకుంటే డైజెషన్ అనేది బా జరుగుతుది బాగుంటుంది
ఓకే మేడం ఇంకా
తర్వాత పోపు ఏసేసుకొని దించి పక్కన వేసేసుకుంటే ఒకే సెట్ బాగుంటది ఇంకా బెండకాయతో దప్పడం దప్పడం కూడా చేస్తారు
ఉహు దప్పడం అంటే
డం అంటే బెండకాయ నార్మల్ గా కర్రీ చేసినట్టే ఆ చిన్న చిన్నగా నార్మల్ మీడియం ఇది కూడాగా చిన్నగా కట్ చేసుకొని ప్యాన్ పెట్టి ఆయిల్ వే సీ జీలకర్ర ఆవాలు వేసి కొంచెం కరివేపాకు వే ఊ ఆనియన్స్ కొంచెం రోస్ట్ అయ్యాక బెండకాయలు వేయాలి బెండకాయలు కూడా కొంచెం రోస్ట్ అయ్యాక పసుపు అల్లం వేసి పచ్చివాసన పోయిన తర్వాత దాంట్లో కొన్ని వాటర్ ఒక అంటే ఒక గ్లాస్ వాటర్ ఆడ్ చేసుకోవాలె ఆడ్ చే సుకున్న తర్వాత అ మరుగుతున్నప్పుడు శనగపిండి గాని ఆ గోధుమ పిండి గాని ఒక బౌల్లో ఒక స్పూన్ వేసుకొని వాటర్ ఏసుకొని ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకొని దాన్ని ఆ మరు రుగుతున్న బెండకాయ పులుసు లో వేసేసి సిమ్ లో పెట్టేస్తే కొంచెం దగ్గర పడుతది అంటే పప్పు దగ్గరకు ఎట్లా ఉంటుందో అట్లా దగ్గర పడ్డాక దించేసుకొని కొత్తిమీర ఏసుకొని దించేసుకోవాలి మళ్ళీ దానికి తాలింపు వేస్తారు ఆ తాలింపులో కొంచెం కారం ఏస్తే టేస్ట్ బాగుంటుంది నేను ట్రై చేయలేదు కానీ మా ఫ్రెండ్స్ చెప్తే విన్నాను
అచ్చ మొత్తానికి ఒక హాఫ్ ఆన్ అవర్ పడతది ఇది ఫోర్టీ ఫైవ్ మినిట్స్ పడతా
హాఫ్ ఆన్ అవర్ ట్వంటీ టూ ఫార్టీ ఫైవ్ ట్వంటీ టూ హాఫ్ ఆన్ అవర్ అంతే
ట్వంటీ టు థర్టీ మనిట్స్ బతది అంతేనా అచ్చా ఎక్కువ మీకు ఇప్పుడు ఏమంటారు సబ్జెక్ట్స్ ఉంటాయి కదా మీరు చదువుకున్నారు కదా
ఆ చదువుకున్నాము
ఎక్కువ మీకు ఏ సబ్జెక్ట్ ఇష్టం సబ్జెక్ట్ ఉంటాయి ఎక్కువ ఏమి ఇష్టం
నాకు సైన్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ అంటే నాది కూడా సైన్స్ ఏ మొత్తం
అచ్ఛా సేమ్ నాది కూడా సైన్స్ ఏ
అంటే నేను బిఎస్సీ నర్సింగ్ చేసాను
ఊహు నాది ఫార్మసీ మేడం
ఓహో
ఉమ్ ఇష్టం లేని సబ్జెక్ట్ ఏంటి
హిందీలో అంటే ఇష్టమైన సబ్జెక్ట్సా
హ్మ్ ఇష్టమైన సబ్జెక్ట్స్ ఉంటాయి కదా నాకు కూడా సేమ్ మ్యాథ్సే సేమ్ నాకు నా ప్రాబ్లం కూడా మ్యాచే
నాకు రాదు కాబట్టి నాకు అది ఇష్టం లేదు అంతే
హ్మ్ నాకు కూడా ఇష్టం లేదు అసలు టెన్త్ క్లాస్ లో కూడా మ్యాథ్స్ ఎట్లా రాయాలో నాకు అర్థం కాక వేరే ఒక తెలిసిన ఫ్రెండ్ ఉంటారు కదా సేమ్ సెంటర్ ల సేమ్ స్కూల్ సేమ్ ఫ్రెండ్ ఊ ఆ అమ్మాయి చూపిచ్చింది కాబట్టే నేను పాస్ అయినా లేకపోతే నా పర్సి అక్కడ క్కడనే టెన్త్ తోనే అయిపోయేది మళ్ళ సెకండ్ టైం రాయాలన్నా కూడా మళ్ళా కష్టం అయ్యేది ఆ అసలు ఎగ్జామ్ వచ్చినంటే అసలు ఏం చేయాలి ఏం రాయాలి కూడా
మ్యాథ్స్ మ్యాథ్స్ నాకు టెన్త్ లో బా నే వచ్చాయి ఏ గ్రేడ్ వచ్చింది పర్లేదు టెన్త్ అంటే ఎట్లా ఉంటంది కొంచెం ఫ్రీగానే ఉంటారు కాబట్టి ఓ కే ఇంకా ఇంటర్ లో ఎం పీ సి తీస్ కోమంటే నేను అసలు తీసుకోలే నాకు బై పి సీ ఇష్టం అని బై పి సీ యే తీసుకున్నా
ఆ నేను కూడా ఇగ ఎట్లాగో బై పి సి అంటే అందులో ఒక్కటి ఏముటదిగ మ్యాథ్స్ అంటే ఒక ఫిజిక్స్ లోనే కొంచెం ఏదో ఫార్ములాస్ ఉంటాయి అంతే ఫామ్ ఫిజిక్స్ లోనూ కా కెమిస్ట్రీ లో కూడా ఫామ్ లాస్ ఉంటాయి కానీ అమ్మో ఈ మ్యాథ్స్ ఏ మాథ్స్ తీసుకున్నాము అంటే ఇగ అట్ల మ్యాథ్స్ ఏ అంటారు మ్యాథస్ బి అంట టరు మళ్ళీ మొత్తం మ్యాథ్స్ ఏ ఉంటది కాబట్టి నేను కూడా ఈ బై పి సీ యే తీసుకున్నా
బానే ఉంటుంది ఉమ్ అంటే బానే చదవచ్చు కానీ మంచిగ కరెక్ట్ గా చదివితే బావుంటాయి దాన్ని కూడా లైట్ తీసు
ఆ అందులో ఒక ఫామ్ లా అర్థం చేసుకుంటే ఈజీగా సొల్యూషన్ అయిపోతాది కానీ ఆ ఫామ్లా ట్లా అర్థం చేసుకోవాలో కూడా అది కూడా తెలియకపోయింది అవునవును మళ్ళీ అదొకటి హెడ్డేక్ తలకాయ నొప్పి
హెలో
ఆ ఆ బ్యాక్ లాగ్స్ ఉన్నాయంటే ఇంక అదొక పెద్ద రెస్ స్పాన్సిబిలిటీ అది ఎప్పుడు వెళ్తాయా అని అనుకోవాలి
సరేమో అని మీ హ్యాబీస్ ఏంటి అని అడిగాను హ్యాబీస్ ఉంటాయి కదా రీడింగ్ బుక్స్ గానీ లేక కాకపోతే ఏదన్నా ఆడుకునేది ఏమన్నా ఉంటాయి కదా
ఆ అంటే చెస్ ఆడుతాను అప్పుడప్పుడు అప్పుడప్పుడు మా పాప తోటి టైం స్పెండ్ అవుతుంది
ఊహూ చెస్ మంచిగా ఇంట్రెస్టింగ్ ఉంటది
బావుంటది అవును నాకు కూడా ఇంట్రెస్ట్ అని అంత పర్ఫెక్ట్ అని చెప్ చెప్పలేం గాని ఓకే ఎదెటు వెళ్ళాలి ఏంటి బేసిక్స్ తెలుసు
అంతే ఒక చెస్ ఒకటేనా చెస్ ఒకటే మిగతాయి ఏం లేవు
క్యారమ్స్ ఆడతాను అప్పుడప్పుడు
హ్మ్ క్యారమ్స్ అంటే అందరి ఇంట్లో ఎలాగో ఎట్లాగో క్యారమ్ బోర్డు ఉంటది కాబట్టి ఎప్పుడైనా మనకు టైం పాస్ కావాలి అంటే ఖచ్చితంగా ఇంట్లో ఎవరో బ్రదరో సిస్టరో లేకపోతే ఎవరువరిని కూసో పెట్టుకున్న క్యారం బోర్డ్ ఆడు
అను అంటె అంత నేను అంత అస్తమ మ్యారేజ్ ఇంకా స్పోర్ట్స్ మీద అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు ఇంకా పాప పాప మ్యారేజ్ పాప అవన్నీ ఇగ కొంచెం రెస్పాన్సిబిలిటీస్ వత్తాయి కదా ఆఫ్టర్ మ్యారేజ్
హ్మ్ మ్మ్ అంతే ఇగ మీగ మీకు రేపు పిల్లలు ఉన్నారు కాబట్టి ఏదో ఒకటిగ పిల్లలతోటె ఇగ టైం కొంచెం ఆటో ఇటో స్పెండ్ మూవ్ అయితా ఉంటది పిల్లలు ఉంటే అసలు టైం తెలియకుండా ఈజీగా అయిపోతా ఉంటయి వాళ్ళు ఎప్పుడు లేస్తారో ఎప్ ఎప్పుడు ఏడుత్తరో ఏం అర్థం కాదిగా
ఆ ఆహా ఓ
తర్వాత ఇగ ఏమున్నది మళ్ళీ స్కూల్ పోయి మళ్ళీ వచ్చే వరికి మళ్ళీ వాళ్ళ కోసం వెయిట్ చేయాలే మళ్ళ ఏడిస్తే మల్ల అదో ప్రాబ్లమ్ మళ్ళ ఇది గొని అది గోని అంటారు ఇగా పిల్లలు ఉంటే పిల్లలంటే ఇగ అంతే ఇగ వాళ్ళు కొంచెం పెద్దగయ్యే వరికి ఇగ తప్పవుగా యి తిప్పాలు
అవును ఇంకా పెద్దగా ఐయ్యిళ్ళు అంటే వాళ్ళకి కూడా తెలుస్తది ఏది ఏంటి ఇది ఏం చెయాలి ఏంటి అనేదే అర్థం అయితా ఉంటది వాళ్ళు కూడా అన్ని నేర్చేసుకుంటా ఉంటరు
అవునవును వాళ్ళు ఇప్పుడు ఏమున్నది జనరేషన్ అంతా ఉన్నది కాబట్టి ఎక్కడో ఒక్కడ చూసి కొన్ని అలవాట్లు అవి ఇవి అన్ని నేర్చుకొని వస్తరు హు మనం అనుకుంటము కదా మన మన ఇంట్లోల అలవాటు కావచ్చని మనం అనుకుంటం బయటికి పోతే మనకేం తెలుత్తది ఈ వాళ్ల ఏం చేత్తాళ్లు ఇప్పుడు ఇది ఇప్పుడు ఏం అర్థం కాదు కదా ఉహు ఇంకా
చాలా వరకు అట్లనే మీ హాబీస్ ఏంటి
మన హ్యాబిట్స్ అంటే ఇగ అదే మేడం ఇగ అప్పుడప్పుడు ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు క్రికెట్ ఆడటం కానీ బయటకి పోతే క్రికెట్ ఆడుడు లేకపోతే ఇగ నైట్ అయిందంటే ఏదన్నా ఇగ క్రికెట్ వస్తే క్రికెట్ చూసుడు లేకపోతే నైట్ టైమ్ లో ఒక వన్ అవర్ టూ అవర్స్ లేకపోతే ఇంకా మరీ బోరు కొడితే వన్ ఓ క్లాక్ వరకి ఏదన్నా ఒక మూవీ చూసి ఆ మూవీ గుడా దంటే ఇంకా బోరు కొడితే మళ్ళీ ఏదో ఒక సినిమా చూసి అది నిద్ర వచ్చే వరికి ఏదో ఒకటి చూసి పాడుకుంటా హు హు లేకపోతే ఖాళీగుంటె ఇగ నిద్ర పట్ట పట్టదు నిద్ర పట్టకపోతే అదొ ఓ తలకాయ నొప్పి మళ్ళా బయటికి పో బుద్ధి అయితది హు మీరు మూవీస్ చూడరా
చాలా తక్కువ ఆహా
ఉహు ఓకే మేడం ఓకే మేడం